హలో
బోన్ చే టిఫెన్ చేసారా
ఆ చేశామండి మీరు చేసారా
ఆ చేసాం ఏం తిన్నారు
టే దోస పూరి తిన్నామండి
ఓ ఈరోజు మీకు పూరి పెడతారా మీ
ఆ అవునండి
క్రికెట్ చూసార ఈరోజు నిన్న నైట్
లేదండి నేను క్రికెట్లు అవన్నీ చూడాను బిగ్ బాస్ చూస్తాను
ఇంకానీ ఇప్పుడు బిగ్ బాస్ రాదు కదా అండి
బిగ్ బాస్ లేకపోతే నేను ఫ్రమ్ అని ఒక సిరీస్ చూస్తా అండి ఆ సిరీస్ చాలా బావుంటాయి మీరు చూడండి
ఆ ఎక్స్ప్లెయిన్ చేయ్యడి కొంచెం దాని గురించి చూస్తాను నేను
అంటే ఫ్రమ్ అంటే ఇప్పుడు ఒక ఊరు ఉంటది అది వాళ్ళకి కూడా తెలియదు ఎక్కడ ఏ ఊరు అనేది వాళ్ళు అక్కడ బందీ అయిపోయింటారు ఆ బందీ పోయినల్లో అక్కడ నుంచి ఎట్లా విడి విడిపించి బయటికి రాల ఉంటుంది కానీ వాళ్ళకి నైట్ టైం ఏదో మనుషులు లాంటి దెయ్యాలు వచ్చి పిక్కొని తినేస్తారు అనమాట సో అది ఇప్పటికి ఫోర్స్ సీజన్స్ అయ్యింది ఫోర్త్ సీజన్ నడుస్తుంది ఫిఫ్త్ సీజన్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అదే లాస్ట్ ఇప్పటి వరకు స్టోరీనే తెలిదు సరిగ్గ
మ్ బా చూసారా మీరు మూవీస్ సిరీస్
ఆ చూస్తామండి బాగా మీరు మూవీస్ చూస్తార ఎవరంటే ఇష్టం
నాకి అల్లు అర్జున్ అంటే ఇష్టం కానీ అన్ని చూస్తా అంటే లైక్ డిఎఫ్ఐ అన్ని మూవీస్ చూస్తా ఇంకా సిరీస్
ఏ మూవీ మీకు బాగా ఇష్టం
రేసుగుర్రం అని ఒకటి ఉంది కదా అల్లు అర్జున్ద ఉంది
ఆ అల్లు అర్జున్ ఎవరండి నాకు తెలీదు అసలు
పుష్ప పుష్ప హీరో
పుష్ప హీరోనా అంటే నేను ఫారిన్ లో పెరిగి వచ్చా లైక్ అక్కడంతా మేము తెలుగునే మాట్లాడతామండి
ఓ అవునా అంటే నాకు తెలిదుండి ఇ ఇంత మంచిగా మాట్లాడతారు ఫారన్ లో ఉండే వాళ్ళు తెలుగు
మ్ ఇంకేమండి
చెప్పాలండి ఆ వండర్ఫుల్స్ అని ఒకటి ఉంది వెబ్ సిరీస్ అది చూడండి బావుంటది
వండర్ఫుల్సా అవును ఈ మధ్య ఏదో మ్
ఆ త్రీ మెంబెర్స్ ఉంటారు. ఒక గర్ల్ ఇద్దరు బాయ్స్ వాళ్ళకి పవర్స్ వచ్చేసింటాయ్.
మ్హు
కానీ వాళ్ళు ఎట్లా యూస్ చేయ్యాల అని వాళ్ళకి తెలిసిండదు. అదే మొత్తం ఇంక. బాంటది.
మ్హు చూస్త. ఆఫ్ క్యాంపస్ అనేదో బా ట్రెండింగ్ అయి
ఆ ఆ చూసినా అండి. చూడండి మీరు. అది కూడ బాంటది. కానీ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంటది మేడం. కానీ ఆ, కానీ బాంటది. చూడండి మీరు కూడ. ఆ. ఆ అది పక్కన పెడితే బాంటది. అంటే, సిరీస్ అంతా బాగుంది. నేన దోస తిన్నా అండి.
మీ పీజీలో ఎప్పుడు దోసే పెడతారా?
ఇ అంటే పెడతారండి. చాన సార్లు.
హ
మీక్ పెట్టరా?
మాకు పెడతారండి త్రీ టైమ్స్ వారంకి చాలయిపో తుంది నాక్ దోస ఇష్టముండదు. మీరు రీసెంట్ గా పోయిన ట్రిప్ ఏమైనా ఉందా? ట్రిప్పు, ట్రిప్పు.
ఆ
ట్రిప్కెళ్ళినార ఎప్పుడైనా?
ఆ వెళ్తా అండి. నాకు ఇష్టం కొంచెం టిప్స్ అట్ల ఎక్కువ పోతా ఫ్రెండ్స్ తో, రీసెంట్గా అయితే, ఆ టెంపుల్కి వెళ్ళిన అండి. ఒకటుందిలే మీకు తెలీదు మీర్ అమెరికా కదా.
మ్
మీరు వెళ్దారా అమెరికాలో ఏదైన్న గుడి?
మ్ ఏమండి?
మీరు ట్రిప్స్ కి బాగా వెళ్తారా అని అడుగుతున్నాను.
ఆ వెళ్తామండి. కానీ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు.
మ్ నాకైతే ఇష్టమే అండి. రోజు అయినా పోతా.
వెల్. మనీ మ్యాటర్స్ ఎస్ అవును. డబ్బులుంటే ఎక్కడికైనా పోవచ్చు
అవును
మీరేం జాబ్ చేస్తున్నారా?
ఆ లేదండి. మీరు?
ఆ నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను.
నేను ఇంకా అంటే ట్రై చేస్తున్నా అండి. అయిపోయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంకా కోచింగ్. అంటే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో, ట్రైనింగ్ తీసుకుంటున్న.
బా చెప్తాన్నార అండి మీకు ట్రైనింగ్?
ఆ పర్లేదండి. తెలుసు కదా మీకి, ఇబ్బు మీరు జాబ్ చేస్తున్నారంటే మీరు ట్రైనింగ్ తీసుకునే కదా ఎల్లింటారు.
అ
ఇక్కడ దాని గురించి మాట్లాడుకోకూడదు. ఊరికే డబ్బులు బోక్క అంతె. దానికి మనం చదువుకుని తె అయిపో, చదువు లేకపోతే అంతే.
ఇంకేంటండి విశేషలు?
పదండి, ఫెస్టివల్స్ అట్లా ఏమన్నా మంచిగా చేస్తారా మీ ఊర్లో?
ఆ బానే చేస్తారండి.
మ్ వస్తారా మీరు విలేజ్ కి అంటే, అమెరికాలోనే ఉంటారా అప్పుడుకెల్లీ. ఫెస్టివల్స్ అప్పుడు
సేమ్ ఫెస్టివల్స్ అప్పుడా వస్తామండి
హమ్ ఏ ఏ ఫశ్వాల అంటే ఎక్కువ ఇస్తాం మీకు
మాకు వినాయక చవితి అప్పుడు బాగా ఇష్టం ఎందుకంటే మా ఊర్లో నిమజ్జనం చేస్తారు
అ
అప్పుడు బాగా అంటే నైన్ డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారు అ బా డీజే పెట్టి ఓవర్ నైట్ మొత్తం నైట్ అంతా చేస్తారు బాగుంటుంది ఎత్ర రాత్ర అంత తరుం లే
మీరు డ్యాన్స్ ఇస్తారా అండి
న డ్యాన్స్ అంతా చేయను ఆ డ్యాన్స్ అంతా చేయనండి మరి నేను
అంటే మీ మాటలను బట్టి చూస్తుంటే మంచి ఎనర్జీ ఎనర్జెటిక్ గా అనిపిస్తుంటడిని
ఎంత ఎనర్జీ ఉంటే మేమంీ డ్యాన్స్లోవన్నీ ఎందుకు చేయాలాము
మేమైతే ఏస్తామండి మా ఊర్లో
ఆహ మీ వాయిస్ కూడా మంచి బేస్ వాయిస్ అండి బాగుంటారు
ఆ అవునండి మంచిగా
ఇంకేమండి మరి విశేషాలు
చెప్పాలంటే మీరే
అబ్బా
ఇంకేం ఇంకేం ఫెస్టివల్స్ బాగా చేయరా
ఆ ఊర్లు లో అన్ని బాగా జరుగుతాారు కానీ మా ఊర్లో జ్యోతులు జరుగుతాయి నరసింహస్వామికి అప్పుడైతే అయితే టూ డేస్ జరుగుతుంది అనమాట ఒక రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామి వారికి కళ్యాణం చేస్తారనమాట ఆ రోజు భోజనాలు పెట్టిస్తారు మళ్ళీ నెక్స్ట్ రోజు జ్యోతులు ఊరంతా జ్యోతులు మోసి మళ్ళీ స్వామివారికి ఆ రోజు ఈనింగ్ ఊరేగింపు చేస్తారనమాట బాగుంటుంది ఇంకా మన అన్న వాళ్ళంతా కొంచెం కొంచెం గుడ్లో కొంచెం పెద్దోళ్ళు ఆ టైప్ అనమాట సో ఆ భోజనాన్ని చెపినప్పుడు మా ఇంటికే ఎక్కువ ప్రసాదం వచ్చేస్తుంది అనమాట
అ ఉ మా ఊర్లో అట్లాంటివిేం చెయ్యరు గాని ఒక జాతర చేస్తారు అది బాగుంటది అంటే ఇంకా మీరు వెజ్ నాన్ వెజ్ అని వెజిటేరియనా నాన్ వెజిటేరియనా
టేరి అయండి ప్యూర్ వెజిటేరియన్
ఓ మేము అట్లా కాదండి ఆ తింటామండి
అ
ఇప్పుడు చాలా వేస్తారు ఇంకా బంధువులుందరూ వస్తారు బాగుంటది మాడు ఒక త్రీ డేస్ ఏమ చేస్తారు చాల బాగుంటావు అవి ఇంకా ఒక రోజు జోతుల వాట్ల సథింగ్
ఇంకేమండి మీకు ఫ్రెండ్స్ అందరూ మాక్సిమం బాయ్స్ే ఉంటారంట విన్నాను
ఆ అవునండి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కలుసుకోవడం చాలా మంది ఉంటారు అంటే వాలీవుడ్ సెట్ అయితే గల్లో బాగా చూరుకుందా ఇంంత రజ ఉంటారు అయితే
మీరు అండి అండి అన్నాల్సిన అవసరం లేదు మా అమలుగాారు కూడా మాట్లాచ్చు
ఆ సరే అంటే తెలియదు కదా మీకు కొత్తగా అంతే అందుకని అట్లా మాట్లాడుతుందండి రెస్పెక్ట్ ఇస్తుందండి
ఫ్రెండ్స్ అయిపోతాము కదా దాంట్లో ఏముంది
ఇంకేంటండి నేనే మాట్లాడుతున్నట్టున్నా అంతా
ఏం లేదు లేదు
నన్నేే అండి అనక
ఆ ఇంకానండి లేండి లే అవును మేరు సిబ్లింగ్ స్ ఉన్నారా మీకు
ఆ ఉన్నారండి మీకు
ఆ సిబ్లింగ్స్ లేరు నేను ఒక్క దాన్ని
ఓ ఉంటేనే బాగుంటదండి ఒకరి ఉంటే ఎట్లా కొంచెం బోరు కొడతది
ఉం అవును మీరు తిరుపతి కి వెళ్ళారా ఎప్పుడయిన
ఉం వెల్నా అండి వెళ్నా మీరు
ఆ నేను వెల్న మా ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఆయన ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోనే వెల్లా ని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోనే వెల్లి నా అని ఇంకో గ్రూప్ అంతా ఫీల్ అయినారు
హమ్ ఆ అట్లా అట్లా చేయకూడదు కదా అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అనుకునింటారు
నేను సడన్ గా పోయినా అండి పోదాం పోదామ అనే చెప్ప నా అండి అందరూ మా వాళ్ళు కలి చానా అంటే ఒప్పుకోడానికి ఒక్కొక్కరి ఇంట్లో చాలా టైం తీసుకుంటారు ఇంకా ఆ రోజు సడన్గా వెళ్ళిపోయినా వాళ్ళు కూడా పోతారండి కానీ వాళ్ళు ఒప్పుకోరు
ఉం అంటే వా వేళ్ళిన మీతో కూడా వచ్చింటారు కదా మీరు కూడా అట్లా అర్థం చేసుకున్నారు మీరు చెప్పనున్నా చెప్పాలి కదా వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళినట్టున్నారు
అదేం లేదండి అట్లా అయిపోయింది సడన్ గా ఏమనుకోలేదు అంతగా
అప్పుడు వాళ్ళు అంటే ఒకవేళ వాళ్ళు అడిగింటారు మిమ్మల్ని పోదామని అప్పుడు మీరు చెప్ప ఉన్న మళ్ళీ వాళ్ళతో పోయింటిే అప్పుడుస్తారు
సరే లేండి ఇంగ మీరు చాన వాళ్ళకే సపోర్ట్ చేస్తన్నారు మీరు
నా అట్లే మాట్లాడుతు
నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి అప్పుడు మీకు అర్థం అయితుంది
అది కూడా కరెక్టే కానీ అంటే వాళ్ళని మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసిపోయినప్పుడు మీరు వెళ్ళడంలో ఏం తప్పు లేదు
ఉం అంతే అండి ఇంకేమండి ఇంకెప్పుడైనా మనము కలుద్దామండి పరిచయం అయింది కదా ఇప్పటికీ
కాని మీరు రావాలి కదా ఇప్పుడు ఎక్కడున్నారు ఇండియా నా అంటే
ఉం వస్తది లేండి ఇంకా పరిచయమైన కదా ఫ్రెండ్సే కదా
ఉం వచ్చినాక ఇన్ఫామ్ చేయండి మీతో
ఉం సరే అండి బాగా తిరుగుదాం అక్కడున్న నియర్ ప్లేసెస్లో అంతా బాగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా